హలో వినిపిస్తుందా అండి వినిపిస్తుంద మరి టెంపుల్ ఎది
శివుడి టెంపల్
ఆ ఆ
ఓకే శివుడన్ క్క మ్ ఇ మరి ఎక్కడ నువ్వు మరి ఏ టెంపుల్ క వెళ్తుంటావు
ఇ సైడ్ స్వయంభూ వెలిసిన టెంపుల్ ఒకటి ఉంది
ఏ టంపులు
ఆ వీరభద్రస్వామి టెంపుల్ అని తాడువాయలో ఒకటి ఉంది
ఓకే ఓకే
ఆ బాగుంటది అది టెంపుల్ అక్కడికి వెళ్తాం
మీకు దగ్గరేనా
ఆ ఒక ట్వంటీ అట్లా వస్తుది ట్వంటీ కిలోమీటర్స్ వస్తుది
ఆ మరి నువ్వ ఏమిట్లో మీరు బస్ క వెళ్తారా లేకుంటే వెహికల్ ఏమన్నా తీసుకుని వెళ్తారా లేకుంట నీక ఏమన్నా వెహికల్ ఉందా.
కుదిరితే బస్సు క వెళ్తాము బస్సు ఉంటా ఆ టైం కి బస్ లేకపోతే ఆటోకి వెళ్తాం.
నకి వెహిక లేదా ఏమ
మాకు వెహికల్ లేదు
అవునాఓకే నే
ఆ నేర్చుకోలేదు
ఆ నేర్చుకుంటే అది
నేను ఆ ఫ్యూచర్ లో యూజ్ అవుతుది
ఆ ఇప్పుడు నువ్ ఒక్కదే ఒక్కరే ఉన్న వాళ్ళకైతే అది కంపల్సరీ ఇంపార్టెంట్ డ్రైవింగ్.
అవును అవును
సెకండ్ హ్యాండ్లు గాని తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఎప్పుడు ఏ పరిస్థితిలో ఏమొస్తో తెలిదు పక్కనే మన అమ్మాయిలకి. ఇది రాదు అన్నట్లు రాకుండా అన్ని నేర్చుకోవాల
హ
హార్ డ్రైవింగ్ స్విమ్మింగ్ ఇవన్నీ నేర్చుకుంటే బాగుంటది.
కుకింగ్ వచ్చు కార్ డ్రైవింగ్ రాదు నేర్చుకోవాలి.
ఇది వస్తదే ఇబ్ండి ఇల ఇస్తద
అది అదు
అది రాధా అదేన్ మెయిన్ న సైక్ల్ వస్తద.
సైకిల్ రాదు
ఆ సైకిల్ వస్తే అవి వస్తాయి.
ఆ సైకిల్ రాదు నేర్చుకోవాలి చిన్నప్పుడు నేర్పించలేదు.
ఆ
చిన్న అప్పుడు నేర్పుచ్చలే సైకుల ఇంకేం నేర్చుకుంటాం ఇప్పుడు
ఆ అదే కదా అప్పుడు నేర్చుకోవాలి ఇప్పుడు ఏదైనా ఏంటారు పెద్దళ్లు మొక్కయి ఏదన్నా మొక్కయ వని మానే వంగతంది అంటూ చిన్నప్పుడే ఏదన్నా కాని మనకి వస్తే పెద్ద నుంచయినా వస్తాయి మనం చిన్నప్పుడు ఏం నేర్చుకుంటం మన పేరెంట్స్ నేర్పించలే మన ఏం ఉంది. అడ మై తిలిని వయసు మన పేరెంట్స్ అం ే కాలంలో అన్ని నేర్పించాలి పిల్లలు నా మా నాకు ఒక డాక్టర్ ఉందంటే కదా తను సైకిల్ రోజుకా త ఫోర్ ఇయర్స్ ఇం ఇప్పుడు మీరు ఏ రోజు అయినది లేదు ఎంత బాగా అసలు ఫస్ట్ రోజే సైకిల్ తనే తొక్కుంటూ పోతుంది ఇప్పుడు నిలబడి తొక్కుతది
ఆహా ఓకే
అంటే మనం నే పిల్లలక ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో అన్ని ఫాస్ట్గా ఉన్నారులే పిల్లలు ఇేన్ తిన్నావా తిన్నావా
ఆహా లేదు తినాలి ఆకలేయట్లా
ఆకలెయ్ లేదా ఏం చేసావు
టమాటో పచ్చడి
ఊ టమోటా పచ్చడా బావుంటది ఉంటే మాములుగా ఇది కొబ్బరు వేస్తావా కే టమోటాలు
నార్మల్ టొమాటో ఒక్కటే
నార్మల్ టమోటా ఓటే ఓటేస్తావా ఊ అంటే పచ్చిమిర్చా
ఆ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు పసుపు చింతపండు
పసుపు చింతపండు పచ్చిమిర్చి దాలీ జీలకుడి ఎయ్ వా
జిలకర ఇవళ మర్చిపోయా ఎయ్లా
బావుంటది జీలకర తెల్లవాయలు పచ్చి కరేపాకు వేంచేతప్పుడు వెయ్యాల్ ఆ పచ్చికరేపాకు వేస్తే బాంచి టేస్ట్ ఉంటది
పోపు వెయ్యలేదు
పోపు కాదు మనం టమోటాలు వేయించినప్పుడే కారానికి
ఆ ఓకే ఓకే అర్థం అయ్యింది
దాంట్లోకి మనం పచ్చి కరేపాకు వెయ్యాల పచ్చి కరేపాకు జిలకర తెల్లవాయిలు ఒక్క ఒక ఆనియన్ ఎర్రగడ్డ
ఓకే
ఆ బాగుంటది కొంచెం పసుపు పచ్చిమిర్చి ఆయిల్ వేసి బాగా మగ్గిస్తే బాగుంటది. అది ఇంగా మనం కొంచెము ఉన్నా లేదు అంటే నువ్వు నూ రోట్లో నూరుతావా మిక్సీకి వేస్తావా
హ్మ్
క్సికి కొడతావా రోట్ ఏమన్నా
మిక్సి మిక్సి మిక్స ఎస్తే
మిక్సిక్ కూడాడ వేసేటప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా వేస్తే బాగుంటది.
కచ పచగానీ ఎస
కే మా సిస్టర్ అనింది న వాయిస్ కొంచెం వేరే లాగా ఉందంట వేరే అంటే అప్పుడే కనుక్కవచ్చంట ఇక్కడ మా సైడ్ వాళ్ళు కాదు అని
హొ అలానా
మా సైడోలు కాదు అని కనుకోవచ్చ సార్ లాంగ్వేజ్.
అలా ఏం కాదు ఇట్ సైడ్ గోదారి. సైడ్ స్లాంగ్ ఇది గోదావరి తెలంగాణ రెం మిక్స్ అయ్యి వస్తుంది. సది స్లాంగ్ నా అది
అవును అదే మా చెల్లలా అనే కొంచెము అక్క గోదారి వాల్ల మాదిరి మాట్లాడుతుంది అనే లేదు ఆ తంది గోదారి కాదు పక్కన వేరే ఊ అని చెప్పిన. కే అమ్మా అమ్మా ఏం చేస్తుంది.
అమ్మ ఫోన్ చూసుకుంటుంది.
అంటే ఇద్దరికి టూ మొబైల్స్ ఉన్నాయా. ఒక మొబైల్ న మొబైల్ ఓకే ఇంకా నేను ఇంకా ఒక టూ టైమ్స్ చేస్తాను ఈరోజు చే మళ్ళీ ఏ టైలో చేయాలి.
జేసేయిచ్చు
అవునా నువ్వేం బిజి లేవా
లేం కాలీ ఏ
అవునా నాకేమనిపిస్తుందింటే నువ్వేమన్నా బిజీగా ఉన్నావేమో.
లేదు లేదు ఖాళీగానే ఉంది నా మీకు అయన తర్వాత మీ సిస్టర్ ఉన్నారు కదా హలో హలో హలో హలో హలో